నేను ఏంజిల్ ఎప్పుడే ఇలా కూర్చున్నాను
అతేషతు
వాయిస్ కట్ అవుతుంది
అ
పోన్ చవు దగ్గర పెట్టుకొని మాట్లాడు
నేనుయర్ పోర్స్ పెట్కున్నా అమ
మ్మ్ తీసేయ్
మీరి బయటది ఉంటేప్పుడు
చోరుగర పెట్కొ మాట్లాడక ఏమైతు న
చార్జలేదు చార్జ
చూడి ఇలా పెట్టుక మాట్లాడుతనా వా
ఇ మ
అ
అయ్యో ఇదిక వ
ఇప్పుడు మాట్లాడు తర్వాత మాట్లాడు
ఇంకేం సమాచారాలు
చెప్పు ఏమేం చేసావు నిన్నా
నిన్న నై డౌట్ క వెళ్ళాం నేను నా బాయ ఫ్రెండ్ నా ఫ్రెండు తన బాయ్ ఫ్రెండు నైట్ మొత్తం తిరిగా నంది హిల్స్ వెళ్ళము పోటంతా తిరిగాము ఇంకా మార్నింగ్ టెన్ కన్న పిజిలో ఉ
ఏమేం చేసారు బా ఎంజాయ్ చేసారా
ఆ ఎంజాయ్ అంటే బాగా నంది తెలిసి బాగా అంటే బాగా ఎంచే ఇంకా మూవీ కూడా వెళ్దాం అబ్సషన్డి అదెం అంత భయం లేదు కానీ చూడొచ్చు ఒకసారి
ఆహా
ఉ
ఉమ్ ఇంకా ఆ ఇంకా ఏమేం చేస్తున్నారు మేము ఎల్లం బయటికి నిన్న
ఆహా
ఉ నిన్న బయటికి ఏళ్లేసి అంతా తే ఇలా అలా మాల్ కెల్లీ మాల్లో తిరిగేసి కొద్దిసేపు తర్వాత మేము ఎల్లం మూవీ
ఉహు ఏది
అబ్సెషనే వెళ్ళి చూసుకెళ్ళు అవును భయం లేదు కానీ కొన్ని కొన్ని సీన్స్ లో కొన్ని కొన్ని దాంట్లో భయం ఉంది ఇలా వస్తుంది చూడు ఓమ్మా
అయినా సెన్సర్స్ తో ఇండియాలో అంతా తీసేసారంట
అవును ఎక్కు భయమే ఎందుకంటే ఎక్కు భయం పడితేయో కొంత మందికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు అంది
ఎందుకు రావాల అలాంటోళ్ళు
ఆ అంటే అలా ఏం భయం ఉండదులే అని వచ్చింటారు అలా అయిపోతుంది ఎందుకంటే ముందు గంగా మూవీ అని ఉండేది తెలుగులో ఆ మూవీ కి అలా అయ్యింది చాలా మంది హార్ట్ అటాక్ వచ్చింది ఆ భయంతో ఇందుకే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు ఇప్పుడిప్పుడు అది నాకు ఎక్కువ భయం ఎక్కడైందంటే అది ఇది కార్ లో వాడు ఇంకా ఆమె కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా అది క్యాజువల్ గా కాన్వర్సేషన్ జరుగుతుంటే నేను మూవీ సరిగా చూడ ఇప్పుడు అంటే నితిన్ నాతో మాట్లాడలేదు కదా అది ఎందుకు వీడు నా తో మాట్లాడట్లే ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు వీడు నేను ఏం చేసిన వీడి కి అని ఇలా థింక్ చేసుకుంటూ మూవీ ఇలా అదే స్క్రీన్ కల్లా చూసుకుంటూ ఉన్నానా ఉమ్ అని అచ్చిందా సచ్చిపోయా నేను అసలు అది చూస్ సడెన్కదో లేదు ఏదో ఆలోచిస్తున్నా అయ్యే అనుకున్న నవ్ ఎంతా భయమైపోయిందో
నాకైతే కామిడి మూవిలా అనీపించింది ఒకొక్కసారి ఆమె నవ్వేది నో నో నో నో నో
అలా గాదు నాకు ఏ ఆమె మెంటల్ ఏమో అనిపించిందే ఒక్కొక్కసారి బాగుంటుంది బాగుంటుంది ఏ నేను కాదు ఆ అవిశ్ వల్ల ఆమె అలా అయిపోయింది మనకి అలా ఏమైనా విష్ ఉంటే అంతే కదా
ఉమ్
ఆమె అంత మందిం చంపేస్తుం చూ నాకు కది భయమ అబ్బా పోయారు కరెక్ట్అందరిని చంపేసి ఈ మమ్మల్
నార్మల్ క్క ఎందుకు వచ్చిందంటే వాటి చనిపోయాడు కాబట్టి వాడు చనిపోతే వాడు విష కూడా పోయినట్టేగా
బాగుందమ్మా ఇంకా కొంచెం మూవీ ఉంటే బాగుండేదేమో అనిపిస్తున్నా
స్ట్ లో వాడు వెళ్లిి కిసి పెడతాడుగా అప్పటిక అది బ్రేక్ అయిపో పోయింద అంటే ఆమె కోరుకుని ఉంటుంది వీడు నన్ను ఎక్కువ లవ్ చేయాలి అని అప్పుడు వాడు వచ్చి కిస్ పెడతాడు అలాగే చనిపోతాడు వాడిచ్చను పోయాక ఆమెకి ఇల ఇదా ఇది ఓహ ఇద ని మనుషా అది
ఆ హ నాగ ఏంటో ఆమెమె భయం భయంమ అయి
అది బ్రేక్ చేయగానే ఆమె కార్ లో పడుకుందామా ఎక్కడికి వెళ్దామా ఎక్కడిదా
అ మ అంత డైరెక్ట్గా మాట్లాడతు నాకు నవ్వు తర్వాత ఎక్కువ భయం ఏందంటే ద రా ఇలా ములక్ నిల్చొని వస్తుంది పిల్లిలా పోతుంది మెంటల్లా చేస్తుంది ఇప్పుడు నవ్ వచ్చింది కానీ అదేమ అంత హారర్ లేదు కానీ ఆ ప ర్టికులర్ సీన్స్ లో హారడండి ఈ జీవన్ లేపిన హైప్కి ఓ అనుకున్నా నేనే ఆ ఇలాగా అనిపించింది మళ్ళీ ఓ అండ్ వీడింత లేపుతున్నాడాడ ఏమి ఉండదేమో అని ఎక్కువ ఏది హైపిస్తారో అదే ఉండలమ అడ
ఎగిత్యా ఏ ఉంటామరి గేట్ బయితే
ఆ అది కూడా వెళ్ళాలి ఏమో
ఆ సాంగ్ బాగుంటుంది దాని మించి రివ్యూస్ చూస్తున్నా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తున్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ బాగుందని ఇస్తున్నారు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్ వన్ ఇట్లా ఉంటు ఉంటుంది పార్ట్ టూ బాగుంటుంది అంటారా ఇంక పార్ట్ త్రీ అప్పుడు వచ్చేదో ఏంటో దీంతో
పార్ట్ టూ కూడా ఉందా
ఫైవ్ గేమ్స్ ఏమో కలిపి చూపిస్తారంట పై గేమ్స్ గురించో ఏమె
గె గేమ్స్ ఉహ తరిళ్ళాడుగా బాగుంది అన్నాడు
ఆహ
చికిరి చికిరి ఇంకోటి కూడా ఏదో ఫేమస్ అయింది కదా ఆ సాంగ్ సింతా పూలా అనే ఏదో సాంగ్ వస్తుంది చూడ
కానీయామే వ బాలాలేదురా అది ఏం శారీ కట్టుకుంటుందో అదింత
ఆ నిజమే ఉ నీకెందుకే మెంటల్ దానా
ఏమో నా నచ్చల వాళ్ళ మమ్మీ ఇష్టం ఇంకా
నేను వాళ్ళ మమ్మీ గురించి ఆలోచించనే చింటాను స వాళ్ళ మమ్మీ మి అది ఏంటి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఒక తప్పతే ఇంకేఊ జువెలరీ ఏమో వాళ్ మమ్మీది ఊ హ ఆ ఒక్కటే చూసింన ఆ ఆమె తెలుగు కదా అందుకే కదా ఆమె ఎక్కువ ఫేమస్ అంటే తెలుగులో ఎక్కువ చేసిందామె ఆమె ఇంకా ఎవరెవరు పాపం ఆమె ఇంకా ఇద్దరుంటారా వాళ్ళు ఇద్దరు సావి ఇంకో ఆమె ఉంటుందిరా ఆమె పేరు ఏంటో ఇది మూవీ వెంకటేష్ తో చేసింది ఆమె మూవీ ఒకటి
ఆ ఆమె
ఆమె ఆమె కూడా ప్లైన్
ఆ ప్లాన్ క్రష్ లోనే అమ్మా సౌందర్య ఆమె అనుకుంటా ఆమె ఎంత బగుంటంది ఎంత క్యూట్ ఎంత బాగుంతుందో
వాళ్ళు ఒక్క మూవీ కూడా బ్యాడ్ క్యారెక్టర్స్ తో చేయలేదు అంటే విల్లన్ క్యారెక్టర్స్ కానీ
అయ అప్పట్లో ఏమో వాళ్ళు అలానే చూ చూస్ చేసుకునే వాళ్ళేమో వాళ్ళంతా ఇప్పుడు ఉ టె
ఈ కాజల్ అంతా ఎక్కడ కాజల్ ఎక్కువ ఇష్టం
కా సమంత బాగుంటుంది ఇంకా ఇప్పుడిప్పుడు వీళ్ళం అంత పాపం పెళ్లి చేసేసుకున్నారు కాబట్టి రష్మిక ఫేమస్ అయింది ఇప్పుడు రష్ మీగా కూడా పెళ్ళి చేసేసుకుంది ఉ ఆమె వాళ్ళద్ద జోడి హైలైట్ రా నేనూ అసలు అనుకోనే అనుకోలే రూమర్స్ రూమర్స్ రూమర్స్ అనుకున్న వాళ్ళిద్దరూ
మాకు రష్మి సుధీర్ పెళ్లి రష్మీ సుధీర్
రష్మి ఆ వాళ్ళ
వాళ్ళ పేరు బానే
అవును వాళ్ళేమో
చేసుకోవచ్చుగా ఇప్పుడు ఇద్దరుతో డబ్బులు ఉంటాయి ఇద్దరు ఒక్కటే
ఆ చేసుకోవచ్చు ఏమో వాళ్ళ ఇష్టం కదా
వాడెంత కష్టపడి పైన వచ్చాడో ఈమె కూడా కష్టపడింది అనుకో వా వాడు ఎక్కువ కష్టపడ్డాడు వాడు కంటెస్టెంట్ కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ టీమ్ లీడర్ నుంచి ఇప్పుడు యాంకరింగ్ హీరో కూడా
అవును హీరో ఆమె దివ్య భారతి అని ఉంటుంద్రా ఆ ఆమెతోనే వాడు మూవీ చేసింది కానీ అది ఏమై తెలుసా ఒక రోజు మూవీ ప్రీ రిలీజ్ కోస్ రమ్మంటే సుధీర్ ని ఏమో ఏమో తిట్టేసినడంట ఏమో అమ్మో బ్యాడ్ గా సుధీర్ గురించి ప్రిర్లేజ్ కూడా రాలే ఆ రోజు సుధీర్ ఆ ఎందుకు అలా బ్యాడ్ చేసుకుంటారో ఏమో క్యారెక్టర్ ని అలా అంతా ఊరు చిన్న చిన్నదానికి చెప్పేసి
ఉ
ఇంకా ఉ ఇంకేంటి ఇంకా ఏం తిన్నారు తిన్నావా
ఆ ఆలూ పరాటా తిన్నా సాస్ ఆ మధ్యాహ్నము
మధ్యానం
గది తీసుకోవడానికి
మ్ హు మ్ మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు?
నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఊరు వెళ్ళారు. లా
మ్ మనము వెళ్ళాలి కదా ఎక్కడికైనా అందరూ వెళ్తూనే ఉన్నారు.
బ్ల బ ప్రాబ్లం లేదు అందరూ అలో చేయడం కాదు అడగ అట్లే వెళ్ళిపోవడం.
అవును నేను అదే అనుకుంటున్నా. డబ్బులు ఉంటే అంటే ఏమైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు.
టూ కేే త్రీ కే దేనికి పనిరాదు.
అవును మినిమం అది
మంచి దే పాయింట్ ఫైవ్ పైన ఉంటే ఓకే మ్యానేజ్
అవును అవును అందరది గలిపి నా అలా ఉండాలి లేకపోతే
అట్లీస్ట్ ఫోర్ మెంబర్స్ కలిపి టెన్కె యితే బిందాజ్ గా ఎల్లేసి రావచ్చు.
అవును
ఇప్పుడు టూ కేె ఆ వెళ్ళడానికి అక్కడ ఆ రావడానికి టికెట్స్ అనుకో ఇంకా ఎక్కువ అయితుందేమోరా ఫైవ్ కదా
టికెట్లకి
ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళేకి ట్రైన్ లో
ఆ ట్రైన్ లో తక్కువగా తక్కువ అది ఈ ఇక్కడ ఇక్కడ అండి ఆ సరే.